హలో వినిపడు ఆ బా బాగున్నామండి మీరు బాగున్నార అండి
బాగున్నామండి వినపడుతుందండి మీ వాయిస్ బాగ క్లారిటీగా
ఓకే అండి అదే అండి స్టార్టింగ్లో విన్న వాళ్ళది ఇక్కడ కొంచెం వర్షాలు పడతాన్నాయి అందుకని ఏమన్నా నెట్వర్క్ లేదేమో అని
ఓకే
ఓకే అండి హ్మ్ మీ మీ దగ్గర వర్షాలు పడతన్నాయా
అవునండి వర్షాలు అయితే పడుతున్నాయి్ రాత్రి పడింది ఇప్పుడై తే లేదండి
ఉహ్మ్ హ్మ్ ఏమైందండి
ఇంతకు ముందు అయితే వర్షాకాలంలో వర్షాలు చలికాలంలో చలి ఎండ డ కాలంలో ఎండ అని చెప్పి సపరేట్ సపరేట్గా ఉండేదండి
అవునండి
అట్లా లేదండి ఎప్పుడు పడితే అ ఇప్పుడు ఎట్లా పడితే అట్లా వెదర్ అనేది చేంజ్ అయిపోతాదండి
అవునండి దానికి కారణం మనమే కదండి ఆ అంతే మనం చాలా వరస్ట్గా బిహేవ్ చేస్థానం మాది కూడా మంతో ఆడుకుంటాంది అంతే కదండి హ్మ్ క్లైమేట్ చేంజెస్ కారణం మన మనం ఏమన్నా పద్ధతిగా ఉన్నాము అండి చెట్లు కొట్టేసాం ఎక్కడా పచ్చగా చెట్లు ఉండవు అన్ని మనకు అడ్డమే కదండి
ఆ అదైతే నిజమేనండి చూడండి మనం వెహికల్స్ ఎక్కువ వాడతామా
ఉ ఎమిిషన్ వచ్చేస్తది ఏమి ఏమిిషన్ చేస్తది ఓజోన్ లేయర్ దెబ్బ తింటాది సో దాని వల్ల మనకి ఎండ ఎక్కువ వస్తుంది దాని వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది ఎండ డైరెక్ట్గా సన్ లైట్ డైరెక్ట్గా పడితే ఎఫెక్ట్ వస్తుంది
వాయు కాలుష్యం దానివల్ల
కలుషము అన్ని కలుషాలేనండి ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు రీ రీసెంట్గా న్యూస్ లో వస్తు వస్తుంది గోదావరి రివర్లో ఆ అస్సలు వాటర్ తాగేకి లేకోకుకుండా మొత్తం మొత్తం అంతా ఇది ఫ్యాక్టరీ వాటర్ పెట్టేసినారు లేటెస్ట్ న్యూస్ అండి ఇది ఇన్నాళ్ళు గంగ రివారే అనుకుంటూ హ్మ్ ఇన్నాళ్ళు గంగ రివర్ఎ అనుకుంటాంటిమి ఇప్పుడు గోదావరి రివర్ని కూడా కలుషితం చేసేసినారు ఫ్యాక్టరీస్ పెడతారు దగ్గర్లో
అ
ఆ ఫ్యాక్టరీస్లో ఉన్న చెత్త అంతా వాటర్లో వదిలేస్తాము అవి మళ్ళీ ఆ వాటర్ని మనం ఊ్టిలైజ్ చేసుకోలేం అవి దాంట్లో మునిగినం అనుకోండి మళ్ళీ మనకి ఏదోక ఇన్ఫెక్క్షన్స్తు ది అవి తాగితే మనకే బాలేకుండా అయితది మన టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో దాంటి మనం కూడా అట్లనే నాశనం అవుతుంది అయిపోతాణమండి నిజమేనా అండి హలో హలో వినపడ్
బ్రతకల అని చె ఆ అండి వినపడతోంది
నిజమా అండి హలో
ఆ ప్లేర్ లో
మీ వాయిస అప్పుడప్పుడు బ్రేక్ అయితా ఉందండి
లో మనం చె బదులు కట్టేసుకుంటున్నాం ధన్వా
మ్మ్
చేపోతా ఉనండి
నిజం మడి అదైతే మనం ఆ సరే కనీసం దాన్ని రీప్లేస్మెంట్ కూడా చేయమండి ఇప్పుడు ఈడ కట్ చేసినాం అనుకోండి మళ్ళీ ఇంకో చెట
అ
కడుతము మ్మ్ మీకు వినబడుతందా మీది వాయిస్ కొంచెం బ్రేక్ అయితుందండి
ఆ మీ వాయిస్ కూడా నాకు బ్రేక్ అయితా ఉందండి హలో
మీరు కొంచెం బయటికి రండి
అవునా అండి ఆ కాదండి మనమే చెట్లని నా చె అట్లాన్ని కొట్టే ప్లేస్ లో మనం ఇండ్లు నిర్మాణం చేసుకుంటున్నాం దాని వల్ల వాతావరణానికి ఏం చేయాలో అర్థం కాకుండా అయిపోయింది అవునండి ఒకప్పుడు కోడి కూతు వస్తేనే మార్నింగ్ లేస్తా ఉండ్రంట కదా అప్పుడు మనకి తెల్లా మరింది అని చెప్పి ఇప్పుడు పాపం ఆ కోడులుకి కూడా అర్థం కాకుండా పోయిందండి
ఉ అదైతే నిజమండి కోట్ కో కోడికి కూడా అర్థం కాక్కక్కడా ఉంది ఎప్పుడు అర్చలా అని
అవునండి ఎప్పుడు అరచల్లో తెలీదు లైట్స్ ఉంటాయి దానివల్ల పాపం మాది కూడా కన్ఫ్యూజన్ అయిపోయి ఎప్పుడు పడతే అప్పుడు నైట్ టైమ్స్ కూడా కోడి కూచ వస్తానే ఉంటుందండి
అవునండి ఎందుకంటే లైటింగ్ ఎఫెక్ట్ అండి దానినికి అర్థం కాలేదు ఏది సన్ లైట్ అహ ఏది ఏమి అనట్టు
ఆ అవునండి అంతే కదండి మరి
మ్మ్ ఇంకేమండి
చెప్పాలి అండి
మ్మ్
అవునా
ఈ హ్ ఏమండి
అదే అండి వాతావరణమే మనకి అందులో ఇప్పుడు వర్షా కాలము బైట
ఊమ్
బయట ట్రాఫిక్ గూడ చనా కష్టం అయిపోతా నన్ను ఇంకా వెదర్ అంటావ ఏం టో అండి అది ఎప్పుడు చేంజ్ అవుతుందో ఏమో తెలీదు ఎప్పుడు పడితే అప్పుడు ఎట్ల అంటే అట్
అవును
పోత ఉండె
అవునండి వేదే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకోండి ఇక్కడ ఒకవేళ చెట్లు ఉన్నాయినుకోండి అక్కడ కొట్టేస్తాం దాని రీప్లేస్మెంట్ గ ఎక్కడన్న ఒక ఖళీ స్థలం ఉంటంది కద గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడన్నా మనం నా అంటే నాట ఉండేవన్నీ ఇప్పుడు రోడ్డు అనుకోండి రోడ్డు కి చెట్లు అడ్డం ఉన్నాయని చెట్లన్నీ కొట్ ఇస్తం రోడ్ ఏమో ఇంప్రూవ్ అవుతుది మళ్ళీ ఆ రోడ్డు వేడి ఎంత ఒస్తదండి అసలు
అంటె ఇంక చెప్పాలం టె అడవులు ఉన్నాయి కదండి అడవుల్ని కూడ అండి దానికి దాని లోపల ఉండే చెట్లు ఊమ్ అన్ని కొట్టేసి అ అందులోనే మనం ఇళ్లని కట్ చేసుకోని ఇప్పుడు చూడండి మనకు దాన్బల్ దాని వల్లే మనకు ఆక్సిజన్ వచ్చేది వాటినె నరికేస్తాము మనం బతకాలని జెప్పి ఇంకొకటి ఏమంటే వింత నాకు అర్థం కాదండి అన్ని స ఎన్ని సంవత్సరాల నుండి అండి అది ఒక చెట్టు కాసేది అంత పెద్ద వృక్షం కావాలంటే ఎన్ని సంవత్సరాలు బడుతుంది
ఉమ్
అట్లాంటివి అట్లాంటి చెట్లనే మనము కొట్టేస్తామ అండి కొట్టేసి ఇంట్లోనే చిన్న విమాని కాని ఇట్ల చిన్న చిన్న ప్లాన్స్ పెంచుకుంటాం మనం ఇది ఆక్సిజన్ కావాలని
అవును డో మనం ఎట్ల పెంచుకుంటాం అంటె ఇంట్లో ఇంట్లో వాల్స్కి తర్వా త పైన బేస్మెంట్ లో అట్లా పెంచుకుంటాం తప్ప ఇంటి ముందర పెద్ద చెట్టుని మాత్రం మునిచ్చ నిజమండి అదయితే మీర్ చెప్పేది కరెక్ట్ అండి. ఇప్పుడు వాటర్ మిషన్ ఎక్కువ అయిపోయింది. పొల్యూషన్ ఎక్కువ అయిపోంది. అయింది దానివల్లే కదండి అసలు ఈ సే మాములు వింటర్ సీజన్ వస్తే కనీసం కొన్ని కొన్ని ఏరియాస్ లో గాలి కూడా పీల్చుకొ మైక్ లైకోకుకుండా తయారైతాన్ది ఢిల్లీ అట్ల అ ఏ
ఏంటో అండి చిన్న చిన్న ప్లాన్స్ వల్ల మనకి ఎంత పాపం దాని ప్రాణమే చిన్న గా ఉంటది దాని నుండి మన ఆర్సిజన్ ఎక్కడ వస్తుంది. చెప్పండి ఆ అదే పెద్ద పెద్ద చె లున్నాయినుకోండి మనకే కాకుండా ప క్షులు కూడా మంచిగా ఉంటాయి దాని మీద ఎగురుకుంటా ఆ ఇంకా పక్షులు అయితే కన కొన్ని పక్షులు కొన్ని పక్షులు అయితాయి కనా అ కొన్ని పక్షులయితే మా అంతరించిపోయినాయండి ఈ మధ్య
అవునండి నిజమండి అదైతే చనా ఇదే ఇదండి పక్షులు ఇప్పుడు మనము ఆ పిచ్చకల్గుడాళ్ళు ముందు ఎన్నిఎన్నినుండనో గ
ఆహ
ఇప్పుడు అన్ని పిచ్చుకలు ఉండవు కదాండి ఎక్కడో మనక కనబడి చెచ్చానా తక్కువ అయింది వేరు పక్షులన్నీ ఒక చెట్టు ఉంది అనుకోండి ఎంత బాగా మామలుగా పొద్దు పొద్దున్నే మనం నిద్ర లేసేళ్కే దాని వాయిస్తో లేసేవాళ్ళం.
మ్ అవునండి మార్నింగ్ లేస్తనీ అవి పక్షులు ఉహు సౌండ్స్ మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీని
ఇస్తాయో ఆ ఇప్పుడు మనం ఎ ఇప్పుడు ఐ ఇట్లా సౌండ్స్తో బైక్ సౌండ్, బస్ సౌండ్తో లెయాల్సి వస్తాంది.
హ
బైక్స్ బస్సెస్ సౌండ్స్ తో లెయాల్సి వస్తది.
ఉ అవునండి ఏ అవంతా మనకి పొల్యూషనే అండి మొత్తం
నిజమె మ్ అదైతే నిజమండి అహ ఇంకేంటండి? చెప్పాలండి మీరే? అ పోలేన్ ఆ ఇంకేంమండి పొల్యూషన్ తగ్గించేకి ఎట్లయినా సరే మనమే తీసుకోవళండి ఏదో ఒక మార్గాలు మనం అవు ఒక చిన్న స్టెప్ వేస్తేనే అది పెద్దగా అయి
ఉ అవును ఆంటి
ఇండివిడ్యువల్ గా ఒకరక్క స్టెప్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు వాటర్ వేస్టేజ్ ఇప్పుడు వాటర్ వేస్టేజ్ ఎక్కువ చేస్తామండి మనం కూడా దా ఇళ్లల్లో జమ కాదండి వన్ బకెట్ వాటర్ అంటే ట్యాబ్స్ కదండి మనకు అర్థం కాదు తిప్పేస్తాం మంచిగా
అ
అది తింటే ప్రాబ్లమె
అది కూడా పెద్ద ప్రాబ్లమేనండి
దీని సొల్యూషన్ ఏం లేదండి మనం ఏం డోల్గా ఏదో మరణంమై మనం షక్ తీసుకుంటా పోతాం
అంతెందుకండి కొన్ని జదు ఆ కొన్నికా కొన్ని అయితే పా పుట్టిస్తారు కదండి ఏమంటారు చెట్లు మనకి ముఖ్యము పంచ అవి పెంచాలి అని జెప్పి కొన్ని కొన్ని సంఘాలే ఉంటాయండి అట్ల కానీ కానీ ఎవరండి పట్టించుకునే వాళ్ళు ఎ
అందుకే అండి ఎవరో ఒక రనులు లేకుండా మన మన నుంచే స్టార్ట్ కావ్వలండి మన ఇంట్లోనే స్టార్ట్ చేస్తే అందర్ సరిపోతుంది
ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలంటే ప్రతి ఇంట్లో వాళ్ళు నువ్వు పాటించాలి కదండి
అదైతే నిజమండి ప్రతి ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు పాటిక్షళ్ళ అంతే ఇంకేం లేదు ఇండివిజువల్ గా పాటిస్తాబోతన్నరు అనుకోండి ఇంగ ఆ సమస్యనే రాదు
ఎక్కడ అండి అనుకుంటాం కానీ ఇప్పుడు చూడండి ఆడవల్ల అడవులని మనము ఎంత నాశనం చేసేసినం దాని ప్లేస్ లో ఫ్యాక్టరీస్ అంతా ఇంలుల